హలో హలో హాయ్ బాగున్నారా హ బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి బాగున్నాం ఏం చెప్తున్నారుా ఏం లేదండి ఇప్పుడు ఇంట్లో పని అయితుంది స ఇంకా ఫాస్టింగ్ ఉన్నారా లేనండి ఫాస్టింగ్ నిన్నటినుంచి నిన్నటి నుంచి లేనండి ఫాస్టింగ్ అవునండి ఆ అయి అ ని
ఉత్తరన్ చూసారా
హ ఇంకా స్పీకర్ ఆన్ ఉందా మీది ఆ ఉన్నాదండి ఎందుకు తీసేయండి నా వాయిస్ నాకే లేదు అది స్పీకర్ ఎలా తీసేస్తారండి ఏ స్పీకర్ ఆన్ ఉంది అన్నారు కదా అదే అది స్పీకర్ ఎలా తీసేస్తారు
ఆ
ఆ స్పీకర్ ఆన్ చే ఎందుకు చేశారు నార్మల్ మాట్లాడాలీ కదా అవును మాట్లాడ్త నార్మలే కని ఆ స్పీకర్ నా ఎలా ఆఫ్ చేయాలి అనేది అర్ధమైతలేదు నాకు
అవునా
ఇంకా షాపింగ్ ఉందా మీది అయిందా అండి షాపింగ్ నాది అయితే కాలేదండి.
ఆ నేను గుడా ఇంకా చేయలేదండి చాలా ఆఫర్స్ నడుస్తుయి కద
ఎక్కడ అండి ఏ షాపింగ్ మాల్లో మాకు తెల్సి స్వప్న షాపింగ్ మాల్లో డి అయిపోయింద మీ షాపింగ్ మరి ఇంక చేయలేదండి ఇప్పుడు చేస్తే పాతా స్టాక్ అనేవి ఉంటయి కొన్ని అవి మనకిచేస్తారు కొంచెం లాస్ట్ లాస్ట్ చేస్తే కొత్త స్టాక్ అయి అవునండి నండి
అందుకోసమే చెప్పిన
చెప్పండి మీరుంటున్నార ఫాస్టింగ్ మరి ఆ ఉంటాన నండి మీ ఫాస్ టింగ్లు టెన్ నైన్ మ్ హ్ ఇంకా చెప్ చెప్పండి ఎం ఎటూ నై ఎప్పుడు లేచిన్లు పొద్దుగాల ఆ మేమ త్రీ కి లేసినమ్ త్రీ కి లేసి ఏం జేసీ లండి మరి పరాటా చేస్తున్నాం అహ్ టమాటో చేస్తున్నా మండి రైస్ మిల్క్ బాయిల్ మీ హస్బెండ్ మీరి ఇద్దరు ఉంటున్నర అండి ఎగ్ బాయిల్ చేసుకున్నం అవునండి ఇవన్నీ త్రీ నుంచి స్టార్ట్ చేస్తే అయిపోయినయి ఫోర్ థర్టీ ఫైవ్ వరక్ ఇంకా చెప్పండి మీరు వెళ్ళీలా పిల్లలు బడికి బాబుకి తక్కువ అయిందా జ్వరం మీ బాబుకి జ్వరం అని వి నా అయితే ఆ ఊహూ ఇంకా కూరగాయలు ఏమేమి ఉన్నాయటనా కూరగాయలు వెళ్ళీలా మార్కెట్ కి కూరగాయలు కొనడానికి ఎవరు తీసుకొస్తారండి కూరగాయలు మీరు తీసుకొస్తారా మీ హస్ తీసుకొస్తారండి
ఆ ఇద్దరం వెళ్
ఇద్దరు వెళ్తారా మంచిగ ఉందది అట్లనే ఎళ్ళాలి ఇద్దరెళ్తేనే మంచిగా తీసుకోవచ్చు చ్చు టమాటలు ఎట్లా కిలో ఉన్నాయండి
టెన్ రుపీస్ కిలో ఉన్నాయండి
అవునా అండి మా నాన్న తీసుకొచ్చిండు ఇరవై రూపా పాలతో మా నాన్న మొన్ననే తీసుకొచ్చిండండి ఇరవై రూపాయలతో
మీ నాన్న టెన్ రూపీస్ మింగిండేమో ఇంట్లో
ఆ ఊహూ త టెన్ ఎ ఉన్నాయా అండి
టెన్నే అండి
ఊహూ ఇంకా చెప్పండి ఒక్కొక్క సారి ఎంకా బాగా పిరమ్ అయిపోతాయి కదా టమాటాలు
అవును
ఏ వంద రూపాయల ఆ వంద రూపాయల కిలో కూడా అయినాయి ఒక్కసారి గదా అవునవును హ్మ్ అప్పుడు తీసుకున్నారాండి మీరు తీసుకోరా ఇ ఏ కర్రీలో అయినా టమాటా ఎయ్యనిది కర్రీ మంచిగా ఉండదు, టమాటా తినాల మంచిగా ఉన్నది మీ ఇంట్లోనే మంచి హ్యాబిట్స్ ఉ ఉ
ఉ
కర్రీ టేస్ట్ అనేది రాదు కదండి టమాటా వెయ్యనిది, ఓహో అట్లా న్నారా లేదు కొంచెం వేసుకుంటేనే సూప్ లెక్క తయారయితది కదా అండి, హు మీర్ నీ అంతనే గ్రేట్ మీరు చేసుకుంటారా అండి, ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఆ గరం మసాలా ఎయం ఎయము కొంచెం కారం ఎక్కువ ఓకే అది కూడా దొరుకుతదట కదండి నాన్ వెజ్ కర్రీ మసాలా అని
అవునఅవును ఉంటది
అది కూడా వేస్తే మంచిగా సూపు లెక్క వస్తాదట
అవును టమాట లేేస్తే అది మెతే
అది మటన్ చికెన్ కూరల లాగే ఉండాలి కూరలాగా ఉంటే చేయలేం నేను ఆనియన్ తోటే చేస్తా ఊ కొంచెం ఆనియం ఎక్కువ వేసి ఊ గరం మసాలా ఓహో మంచిగానే ఉన్నది మీ పద్ధతి టమాటాల ఖర్చులు కూడా మిగిలు తైమేగు
వస్తా
ఊ ఇంకా చెప్పండి ఇంకా మీరు షాపింగ్ చెస్ ఏమోనండి ఎప్పుడయితదో ఒకరెండ్రో ఒకరే ఈ రోజైన రేపయినా వెళ్దాం అనుకుంటు అనుకుంటున్నా ఆ స్వప్నలోనే తీసుకున్ తీసుకుంటాను ఆ క్వాలిటీ కూడ మంచి ఇ ఇగో రేట్ అనేది మంచిగానే ఉంటది కానీ బట్ట అనేది మంచి మంచిగా ఉంటది అన్నట్టు, మ్ రేట్లు చూడద్దు ఇగ బట్టని చూసుకోవాలన్నట్టు నేను కూడా స్వప్నదని తీసుకున్నా ఆ మరి ఇంకా కాలే చేప్న్నాన్ కాద పేటెస్పెంట్ కానీ సర్ మరి ఎప్పుడు తీసుకుంటారు హ్మ్ వెల్కమ్ ఇగా ఫైవ్ డేస్ ముందుగానే డేస్ ఏమి ఉన్నాయండి ఈరోజు ట్వంటీ టూ కదండి ఈరోజు ట్వంటీ టూ ఇంకా ఎయిట్ ఉన్నాయ్ కాద ఫైవ్ డేస్ ఉందిగనంగా వెళ్తాం అప్పుడు బాగా ఎలా దండి అంత లేట్ వెళ్తే మాక్ అల్వాటు మేము డైలీ వెళ్తాం నేను అంటే ఫస్ట్ ఈ టైయి ఫస్ట్ టైమ్ అది లేట్ అయింది లేకపోతే ముందే తీసుకున్నేటోళ్ళం మేము తెలుసా రష్ లేనప్పుడు వెళ్ళి తీస్ సమాస్ స్టానేమో
హ్మ్
తీస్ ఉంటా కదా అది టువెల్ వరకు ఓపెన్ ఉంటున్నాయండి షాప్స్ నైటు షిఫ్ట్ ఏమో అక్ వెళ్లావంటే టువెల్ వరకు ఓపెన్ ఇప్పుడు వేదరు కూడా ఎలా ఉంది హిందువుల ఫెస్టివల్స్ కూడా ఉంది కదా అవునా ఉగాది ఉగాది ఉంది కదా అవ్నావును ఆ కనీ డే లో ఎండల్ బాగున్నాయ్గా మేడం ఈమ్ ఎండల్ చేయ్బట్టి ఇప్పుడు పాజిటివ్ ఎక్కువ శాతం నైట్ టైం ఉంటుంది కొన్ని లాస్ట్ టై లో ఎండలు వస్తున్నాయి ఫస్ట్ నుంచి ఒకట్ నేన్ లేకుండే వెదర్ మంచి ఉండే కదా ఫస్ట్లో అదే ఒక టెన్ వరకు బాగు మంచిగా చల్ తనే తెలియనే తెలియాదికా మీక్ ఆహా తెలియదు నేన్ అప్పుడు లేన్ మేడం ఈ మధ్య ఫిఫ్టీన్ తర్వాత నుంచి ఉంది న్నాయ్ ఫాస్టింగ్స్ ట్వంటీ అయినాయి అండి నిన్ నిన్నటి నుంచి ఇగా ఆ న్నినట్ అక్కడి నుంచే ఉంటాలేనిగా
ఆహ
మంచిగానే ఉంటారు మీరు మీకు ఇష్టమైన డిఫ్ మేడం మీకు ఇష్టమైన డిచ్ ఏంటి ఇష్టమైన డిషెస్ అంటేదేమో ఆ మండి అంటే చాలా ఇష్టం అండి నాకు
అవునా
అవునా ఇక్కడ తింటారు మేడం మంచి అలా అంది మంచ్ ర్యాలో ఆ అది అక్కడే వెళ్లి తిన్ ఎక్కువ శాతం అయితే ఆ బాగుంటది అక్కడ మీకు మీకు మి ఇష్టంమండి నాకు చికెన్ బిర్యానీ నాకు డైలీ పెట్టిన డైలీ తింటా నా ఫేవరెట్ అది
నేను హాఫ్ కేజి ఎనా తింటా
ఏముంది కలిపి పెట్టేస్తే అయిపోతది చేసుకుంటారు హాఫ్ కేజీ అయినగాని హఫ్ కేజీ అయిన గాని తింటా బిర్యానీ కుంటారు ఇక ఇంట్లో
ఉ చికెన్ కర్రీ ఎక్కసయ
ఎప్పుడు చికెన్ తెచ్చినా కలిపేసి పోపేస్తా దమ్ బిర్యాని
హ
ఆ
ఇంకా
పిల్లలకి ఏం టిఫిన్ పెట్టిలండి
వాళ్ళకి ఇప్పుడు మ్యాగీ ఇవ్వాలి మ్యాగీ కావాలన్నారు వాళ్ళు చెప్పిందే పెట్టాలి కదా వాళ్ళు ఏమి తిమ్మంటే అది తీసుకెళ్ళాలికి లేకపో కుంటే బాక్స్ రిటర్న్ వస్తుది
బాక్స్ రిటర్న్ వస్తుది వాళ్ళకి హెల్త్ డిస్టర్బెన్స్ కూడా వ
వస్తాయి కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది మళ్ళా కడుపు ఖాళీ ఉంటది కదా అలా అని ఇగ అర్ధం తీసుకోవాలి
చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏమనిపిస్తే అదే తింటార అంటారు
ఈ రోజు మ్యాగీ అని ఆర్డర్ చేసే వెళ్ళింది మరి
ఆహ ఇంకా మీరు టిఫిన్ పెట్టలేదానండి ఇగ
ఏంటి మేడం మ్యాగి అప్పుడ దప్పుడ పోతుంది కదా
ఆహా అంటే మీరు అప్పుడు పిల్లలతో పంపారన్నట్టు
ఆ మాకు దగ్గర కదా మేడం స్కూల్
ఓకే దగ్గరేనా అండి మంచి పని చేసింళు మీకు దగ్గర ఉన్న స్కూల్లో వేసుకున్నారు మేడం మీరు నాకు దూరమేనండి మాకు స్కూల్ దూరమే ఇగ అప్పుడే టిఫిన్ పట్న కట్టేసి తీసుకెళ్తానిగా
ఎప్పటికపుడు తీసుకెళ్లలేదు మేడమ్ మేడమ్ నేను
ఆహా మంచిగానే ఉన్నది మీదే మా పిల్లలకిత వేడి వేడి పెట్టినా గాని వాళ్ళు తినేవరకు చల్లారిపోతాది
అవును
ఇక ఏం చేయాలి వాళ్లకు మళ్ళా వెళ్ళాలంటే దూరం ఉంది ఎవరి వెళ్ళరు వాళ్ళ డాడీ మళ్ళా పని మీద వెళ్తాడు
అవును
హ్మ్మ్ అట్లా అని ఇగ వాళ్ళతోనే పంపిస్తా టిఫిన్, లంచ్ బాక్సెస్ కూడా
సరే మేడం మళ్ళీ చేయాలా
ఎందుకండి
మళ్ళీ చేస్తానండి బాయ్